ఆ వినిపిస్ త్తంది నువ్వు నిన్న కాల్ చేసిన్నవా నాకు
తదీప్లోజయలా
అవునా అప్పుడు నేనేమో ఛార్జింగ్ పెట్టినా ఇంక వినిత వాళ్ళ చెల్లి వాళ్ళ దగ్గరికి పోయినాము వాళ్ళ పిన్నీ న్నీ వాళ్ళొచింటే ఇంగ ఈవినింగ్ అయి తంది పడుకున్నా ఇంగ నిద్రపోయి సెవెన్కి లేశ్న మళ్ళీ ఇంగ చూస్ కోలా ఈ రోజేమో చూసుకున్నా ఈరో ఏ ఈ రోజు ఊ ఎన్నైపోయినయి
నాదా ఇది తర్టీతనుకుంట త
అవునా నాకీరోజే నాకిప్పుడే ఒచ్చింది
ఆ
ఉమ్ మధ్యాహ్నం వచ్చింది
ఆ అవును నీకు గీతాకి ఒకేసారి వచ్చిందా
ఆ అవును ఇప్పుడు మనం ఏం మాట్లాడకుండ కట్ అయినప్పుడు జీరో వచ్చినప్ ప్పుడెంది పేమన్నా అయితదా
ఏంది జీరోనా
అంటే కొంతమంది లిఫ్ట్ చేయకుండా కట్ అయిపోయింది
అవునా జీరో ఆ ఏన్ రాదులే అది కౌంటింగ్లోకి రాదులే
కౌంటింగ్లోకి వచ్చింది
ఏం కాదులే
ఇప్పుడు బాబ్ కి కాల్ చేసినా కట్ అయిపోయి జీరో వచ్చేసింది హలో ఆ ఆహా
ఏమో అది అమౌంట్ పడేంత వరకు మన కూడా తెలీదు
ఆ అదే గదా ఊ కాదు ఏం చేస్తనవ్ తిన్నవా
ఇంకా
ఉమ్ ప ఫొటోస్ బాగచ్చినాయ
ఏం ఫొటోస్ ఆడ రూమ్ లోనే కొన్ని దిగినాము. ఒక ఐదుదారు అంతే ఆడ ఎం దిగలే
ఉ నేను గూడ నేను తీసుకున్నా కానీ అవునా బాంద
బ్రేక్ అయితాంది ఎందుకు వాయిసు
ఏమో నాకు బా వినిపిస్తుంది నీది
నాక ఎందుకో బ్రేక్ అయితాంది హలో
ఆ
పక్కన గాల లేకపోతే బ్రేక్ అయితాందా
నేను బడ్స్ పెట్టు
ఆహా ఉ ఊ శారీ బాగున్నది ఎవరు కట్టింది.
శిల్ప మెడ్సి
తీసుకున్నవా బా ఫొటోస్ తీసుకు కునవా
యారు అసదు నమ్ సింగల్ పిక్స్ అసలు దిగలా టూ త్రీయో అంత దింది అంత గ్రూప్స్ తో గ్రూప్స్ ఎంత సరికి మాకి వార్డెన్ కింది నుంచి రెహ్నా అని పిలుస్తాంది. కింద బాయ్స్ కూడా అందరుకి వినిపించేటట్టు కింద నుంచి పైకి చూస్త ఉంది బస్ బ్యా నిలబడింది ఆ ప్రజెంట్ రాజీ ఒక్కటే వచ్చింది.
ఉహు ఏంది అంట అంత చేసేది మీర్ బయట్కి వస్తరా మీరు బయటికి వస్తారా హలో
ఇప్పుడే వస్తా నాకీ ఇంకా నచ్చలేదంటే వస్తా
పోర్ వన్ క ఏంది ఆ సౌండ్ పక్కనా
నేను డోర్ రెండు సైడ్స్ బైట లాక్ పెట్టినాను. నాకు వాస్తం అర్జెంట్ వస్తాం ఫోన్
ఉహు ఉహు ఎంత టైం అయింది
త్రి మినిట్స్
ఏన్ త్రి ఎన ఇంకా ఉహు ఇంకా ఆ నాది లాక్ వడి అయిపోయింది ఇంగ మళ్ళీ ఓపెన్ చేస్తేయిందాం కట్ట కట్ట అయింది అందుకని ఏం చెయలే ఎన్ ఏందో దంగల్ నాకేం ది బ్రేక్ ఐతానాట్ వినిపిస్తాంది
ఉమ్ మాట్లాడకపోయినా కట్ అయితది కదా ఎవరు లేరేమో ఇంకెవరు లేరా మీ రూమ్ లో నువ్వొక్కదానివే ఉన్నావా హలో
హలో
నువ్వు ఒక్కదానే ఉన్నావా మీ రూమ్లో ఎవరు ఒక్కర్లేరింకా
అహా
ఓయమ్మ
లక్ష్మీపూర్ణ ఉ కాని లక్ష్మీలా ఉంది
అయ్య నిక్ తెలీదా ఆ పిల్ది నిదో పాటే కద ఉండేది
ఏం ఏం కూడ
ఉ
తప్పది గాని నీకు గుర్తు పెట్టుకో
ఉ అదే మంచిదిలె
ఆ హా
తిన్నావా
తిన్నన్
ఏం తిన్నావు ఏం చేసిండ్లు
ఈరోజు వంకాయ కర్రీ పచ్చడి ఇంటి గరించి పొడి తెచ్చుకున్నా హాస్టల్ లో ఉంటున్న కదా నైట్ బా తినాలని చెప్పి
ఏ అండి ఏమైంది హాస్పిటల్కి
ఫాస్టింగ్ ఉంటున్నా
ఆహా రంజాన్గదా పొద్దున్నెట్లా మరి ఓచ్చినా నేనోచ్చినా ను మమ్మల్ని యాడ చూస్తావ్ ఉన్నా నేనున్నా నేను పక్కనున్నా నేను ఈనో నా బాటిలోనే కదా కిలిపి కలిపించింది ఈనో ఉ
అది మొత్తము కిందికోచ్చేసరికి వాంతింగ్ అయిపోయిందంట
అవ్నా ఇప్పుడు బాగుందా ఏం చెప్పిండ్రు హాస్పిటల్లో
ఏం చెప్తారు ఆ పిల్లకి తినకుంటే అంతే
ఉ
పిల్లకి
ఆ ఇంజెక్షనేసిందా
చలెసర్
ఇంకా
ఎంత సేపైంది డోర్ కొట్టబట్టి
ఎవరు
కేతు ఒక నిమ్షమ్ వాష్ రూమ్ దగ్గర్ కా ఆ
మాట్లాడమన్ జెపు మాట్లాడపోతే కటాయ్ ది
ఏందీ
చైత్ మాట్లాడుతుందంట మాట్లాడు జూనియరు జూనియర్లలె
మాట్లాడమని చెప్పు కట్ అయిపోద్ది
కట్ ఏం అయిపోదులే
ఆహా ఇందాక్ కటయింది హలో హలో
హలో
పాప నీ పేరు ఏం పేరు
ఏజన్య
ఔనా ఉహుమ్ ఏం జెసన్నవ్ తిన్నావా
ఆ తిన్నమక్కా మీర్ తిన్నారా
తిన్నా నేనెవరో తెల్ సా
ఆ తెల్ సక్క ఆ నందు అక్క
కాదు చంద్రిక వాళ్ళ రూమ్ లో నిన్న
రిష్ తక్క
ఆ ఔన్ ఏమి బా ఎగ్జామ్స్ బా రాష్ నార సెమ్ము
ఆ అక్క ఏమో అక్క మార్క్స్ వచ్చేంతవరక్ తెలిద
ఉమ్ నువ్వే అంట కదా టాపు ఇంతకు ముందు ఫస్టు
వన్ వన్ లో అక్క వన్ టూ లో కాదు
వన్ టూ లో ఎవరు
వన్ టూ లో రిమాకృత
వన్ టూ లో ఆహా నూ ఏమి
నేన్ థడ్డో ఫోర్త్ అక్కా
ఇప్పుడు ఇప్పుడేట్ రాష్ నౌవ్
ఇప్పుడేమో మార్చ్ సోచ్చేంతవరక్ తెలిదు
ఏం గాద్ లే పాస్ అయిపోతారు బానే వోసయి ఉమ్ ఎప్పుడంటా రిజల్స్
తెలిదక్కా
ఉహ్ ఉమ్ ఆ సరే ఆ ఎంతయింది టైయివ్
ఎయిట్ మినిట్స్
ఒంకా టూ మినిట్స్ ఉందా ఏదనా పాట పడచ్చు కదా
పాడ్ చున్న ఉహ్ హ్ నక్ రాదు నువ్వే పాడు విషింగ్ ఎందూక్ టైమ్ మీదే అడుగుతున్నావు ఉ బానే మాట్లాడుతున్నా కదా నేను ఏదోకటి గాల్ యేసేస్తా ఏస్తవ్ హ్మ్
పడిపెందా ఆ మళ్ళ ఓపెన్ జేస్తే యాడ కట్ అయితదో అని
నేన్ ఫస్ట్ టైమ్ టైమ్ చూడకుండా మాట్లాడింత్ సీతాతోనే ఎవర్ తో మాట్లలే
ఊమ్ అంటే మీరు ఏదో టాపిక్ డిస్కస్ చేసా మీరేదో టాపిక్ డిస్కస్ చేస
యాన్ వల్ డే గుచ్చి ఇది మేకప్ ఎస్ నర్ అని జేప్పినారంట
ఆ అదే గదా మేమ్ అప్ ఇప్పుడే వచ్చినాము ఏందో నేనైతే ఆరోజే వ ఇంటి కా నుంచి ఫీవర్ వస్తాంటే కొంచెం తగ్గితే ఇంగ టాబ్లెట్స్ వేసుకొని ఒచిన్న మధ్యాహ్నం
కన్నా కుక్కుడు కా
ఆ
ముక్కు పుడుక
అవునా నేమో నేను ఫస్ట్ టైం పెట్టుకోవడం అసలు నాకు నచ్చదు కానీ పెట్టుకున్న
బాగుండంది వాళ్ళకన్నా ఇరికన్నా నీకే బాగుండది
ఊ ఇంకా అప్పుడు రెడీ అయ్యి ఇంకా జడ సౌరం పెట్టించుకొని వచ్చినా ఇంక ఊ ఇంకా పెళ్ళికి పోయి అల్సి పోయి వచ్చి అట్లైపోయింది ఏందో అట్లా అన్నారంట గదా
అవును నాగూడా తెలీదు నాకు ఇప్పుడు రి ఊకే జెప్తం మధ్యాహ్నం చెప్పింది లే లక్ష్మి ఇట్లా అన్నానం ఇట్లా అన్నానంట నేను రిషిక సహిత నన్ను అడుగుత ఉంటది
ఉమ్ ఏందో అంతా
ఉ
ఉమ్
సర్లే రిషి నేన్ చేస్తా నీకి టెన్ మినెట్స్ అయిపోయింది ఆ
సరే కట్ చేయ్ స్
నువ్ ఆన్లోనే పెట్టినయ్